హలో హాయ్ అండి హాయ్ అండి
హాయ్ అండి హౌ ఆర్ యు
బావున్న ఫైన్ బావున్నారా
ఆ బావున్నామండి మీము ఆ బావున్నామండి
మీ ఇంట్ల అందరు బావున్నారా
ఆ బావున్నామండి మీరు
ఉమ్మ్ బావున్నాం ఏం చేస్తున్నారు ఇప్పుడు
వంట చేస్తున్నానండి
వంట చేస్తూ మాట్లాడొద్దండి
అహ్ నా సరే కొసేప్ పక్కన బెట్టేస్తానులేండి
ఉహ్ ఇంకా ఏం ప్రిపేర్ చేస్తున్నారు
ఉహ్మ్ నేనా పప్పు అన్నం
పప్పు అన్నం చేస్తున్నారా అయితే మీరు ఏ పండగని ఎక్కువ బాగా చేసుకుంటారండి మీ సైడు
ఇక్కడ మా సైడ్ ఉగా ఉగాది బా చేసుకుంటామండి
అవునా ఎలా చేసుకుంటరో చెప్తారా
ఉమ్ చెప్తాము ఇక్కడ ఉగాది త్రీ డేస్ జరుగుతది
ఊహు అంతే అయిపోయినా
అహ ఫస్ట్ రోజయితే
హ్మ్
మామూలుగా ఒలీగా అట్లా చేసుకుంటాం గదా
హుమ్
ఓ ఓలిగా అన్నం రసం చిత్రాన్నం ఉగాది పచ్చడి చేస్తా మేను
హ్మ్
అవన్నీ చేసుకొని దేవుడు ముందర పెట్టేసి టెంకాయ గొట్టుకుంటాం తెలుసా టెంకాయ్ అంటే
టెంకాయ తెలుసు
అదే తలిగేసి టెంకాయ్ గొట్టుకుంటాం
ఆ
ఫస్ట్ రోజ్ అట్లా చేస్తా ఉగాది పచ్చడికొచ్చేసి మీక్ తెలుసా ఉగాది పచ్చడంటే
తెలుసు
ఎట్ల జేసుకుంటరు మీరు
మేము సింతపండు రసం వేసి బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్ కా ఇంగ మామిడికాయ తురుము అ
ఉ
ఆ ఇంకాన్నీ పస్ ఉప్పు బెల్లం
ఉం
ఊమ్ కొంచెం అర్టిపండు వేసాము అలా అన్నీ అన్నీ రుచులు దాంట్లో
అవునులేండి మేమైతే ఉమ్ వేప పూత
హుమ్
కొద్దిగ కారం మామిడికాయి
హు
స్వీట్ కోసం బెల్లం
ఉ
ఉప్పు అఐ ఈ ఐదు రకాలు ఏసి చేసుకుంటాం డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏమి వెయ్యం
ఆహా మేము కూడా వెయ్యము కాకపోతే ఇంక పిల్లలు తినాలి కదా కొంచెం అ ఉంటే తాగుతారు వద్ అది కూడా ఈసారే ఉ ఓకే ఓకే చెప్పు
షడ్రుచులు అంటరు కదా అందుకు అన్ని రకాలు కలిపి ఆ రోజు ఉగాది పచ్చడి మాదిరి చేస్తాం
ఉ
లైఫ్లో అంటే సాడ్ మూమెంట్స్ ఉంటాయి స్వీట్ మూమెంట్స్ ఉంటా అన్ని ఉంటాయి కాబట్టి ఉగాది తొలి తొలి పండగ కాబట్టేసి అట్లా అంతా ఉగాది పచ్చడికి అదే మేయిన్ అని చెప్తారు ఉగాది పచ్చడి మెయిన్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు వచ్చేసి ఊరి దగ్గర పందాలు జరుగుతాయి
ఉగాదిక మీ దగ్గర పందాలు
ఆ ఉగాది
సంక్రాంతికి కదండి
లేదు ఇక్కడ ఉగాదికి జరుగుతయ్
ఓకే ఓకే
పల్లెటూరు
పల్లెటూరు అయినా ఏదైనా ఒక ఆట్ ఆచారాలు అటు ఇటు ఉంటాయ్ కానీ సేమే చేసుకుంటాం
కాకపోతే సంక్రాంతికి వచ్చేసి కోళ్ల పందాలు అవి అంట్ర కదా
ఉహు
అవి జరుగుతాయ్ ఇక్కడ వచ్చేసి ఎద్దులు ఉంటాయి కదా
ఉ
వాటితో చేస్తారు పెద్ద పెద్ద రాళ్ళు కట్టేసి దాన్లనే ఈడ్చుకొని పొమ్మను ఉ
ఎలా జేస్తరో ఫస్ట్ టైం నేను ఇంటున్నా కొద్దిగా చెప్పండి.
అవునా ఎద్దులుకి రెండు దాన్లకి పెద్ద పెద్ద రాళ్ళుంటాయి.
ఊ
రెండు జాయింట్ చేసింటారు ఆ రాళ్ళనే అవి ఇగ్గుకొని ఎళ్ళాలి ఇంత దూరం అనేసి ఉంటాది. అట్లా చానా పోటీల్ జరుగుతయి ఆ అవు రెండు ఎద్దులు కలిపి ఒక రాయి అట్ల ఎన్ని ఎద్దులు ఉంటే అట్లా అన్ని వెళ్తాయి. ఏది గెలుస్తదో అప్పుడు దానికి ప్రైజ్ మనీ ఉంటది.
అ వాటికి తెలుసా అండి ఇట్లా స్పీడ్గా అదే రూట్ లో వెళ్ళిపోతాయా
ఆ ఉ వెళ్తాయి.
వెళ్తాయా అంటే అటు కాకుండా అంటే వాటిక్ తెలివి ఉండదు గదా ఏటేటో వెళ్ళిపోతాయా వెళ్ళితాయా స్ట్రైట్ గా ఎళ్ళిపోతునే ఉంటాయా వాటికి గుడ తెలుసు ఆ అదొక పోటీ అని
ఆ ఆ ట్రైనింగ్ ఇచ్చింటారంటా
ట్రైనింగ్ ఇస్తారా ఆ
ఉ అట్లా జరుగుతాయి ఇంకొకట్ టి నిమ్మకాయ ఆట అట్లా జరుగుతాయి ఆ రోజు
ఓకే అవునా!
ఇంకా మూడు ఉ
అంటే మీ దగ్గరనే తిరుగుతాయా అన్నీ అంటే మీ మీ ఏరియా అన్ అంతటా ఆ పండక్కి అవి జేసుకోవాలనా
ఆ అంతలక్క జరగదు ఇట్లా మా ఊర్లో అట్ల జరుగుతాది ఊ ఇంక మూడో రోజు వోచ్చేసి కీ దేవునికి యాటలు కొడతారు మొక్కు ఇంటామ్ గదా ఐతే ఇట్లా ఇది మా జరిగే ఈ కోరిక నెరవేరితే మేము యాట గొడుతాము అనేసి ఇక్కడ ఒక స్వామి ఫేమస్ అన్మాట
ఊ
అంటే ఏది అనుకున్నా జరుగుతాది జరిగిన తర్వాత వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు. అట్లా మూడో రోజు ఇక్కడి యాటలు గొడుతారు
ఊ
స్వామికి పైలేక ఒచ్చి
ఉ.. ఉ.. ఊ
చానా బా జరుగుతాది ఉగాధిఇక్కడ త్రీ డేస్ ఉంటది అందుకే మామూలు అందరికి వన్ డే టూ లే అయిపోతాది.
ఊ
కానీ ఇక్కడ త్రీ డేస్ ఉంటాది.
ఊ ఉ ఉ ఊ మా దగ్గరైతే సంకల్ అదేంది. మా దగ్గర దసరా బాగ చేసుకుంటామండి మేము దసరా మా దగ్గర పెద్ద పండగ
అవునులేండి. ఇక్కడ దసరా! నైన్ డేస్ అంటే జరుగుతాయి అమ్మవారికి అలంకరణ ఒక రోజు బా జరుగుతది
అవునా మేము నైన్ డేస్ బాగ చేసుకుంటాము ఈ దేవతను మనము వినాయక అన్ని స్ట్రీట్స్ లో ఇట్ల పెడతాం కదా ఇవి పెడతారు కదా కాలనీలో అ చేసుకొని మనీ గ్యాదర్ చేసుకొని చేస్తారు కదా అట్లగా ఇక్కడ కూడ భవనీ మాతని దుర్గామాతని పెడతారు పెట్టేసి ఇగ ఒక్కొక్క తొమ్మిది రోజులుకు ఒక్కొక్క నైవేద్యం పెడతారు ఒక్కొక్కటి వెరైటీ పెట్టి ఇంక అలా చేస్తారు ఇగ మళ్ళీ మేము మా దగ్గర బతుకమ్మ బతుకమ్మ ఫేమస్ బతుకమ్మ ఆడు
అ ఇక్కడ మాకు బతుకమ్మ లేదు
అవునా మా దగ్గర బతుకమ్మ ఫేమస్ అనమాట
అవునులేండి
ఇక్కడ బతుకమ్మని బాగ ఆడతాయ్
హు
వినిపిసుంద
వినిపిస్థాంది
అ బతుకమ్మని బాగ చేస్తారు ఇంకా దసరా రోజు నేమో
ఇప్పుడు చిన్నగ ఇనిపిస్తంది అండి వాయిసు
అవునా అయితే మేము దసర రోజు ఏం చేస్తాము ఇగ ఆ రోజు ఇగ కొత్త బట్టలు ప్రతి ఒక్కరం తెచ్చుకుంటాం అనమాట కంపల్సరిగా దస్ ఇక్కడ పెద్దగ పండగ చేసుకుంటాము ఆ బత్ కమ్మను ముందు నైన్ డేస్ సో బాగ బతుకమ్మ ఆడి అక్కడ ఉన్న కాలనీ లో కానీ అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళం అన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ మీ గ్యాదర్ అయ్యి బతుకమ్మ ఆడతాం అనమాట బతుకమ్మని పేర్చి ఇగ అ పూలన్నీ అల్లి పూజలాగ చేసి దాన్ని తీసుకపోయి ఏదన్న పారుతున్న నీలల్లో కాని వేస్తామన్నమాట బావిలో కానీ నా చెరువులు అట్ల పోయి వేసేసి వేస్తాం అనమాట ఇగ నైన్ డేస్ అయి తే జెంట్స్ ఎక్కడ ఉంటారో కానీ లేడీస్దే హవ ఉంటది ఇగ మొత్తం మంచిగా డ్రెస్సెసు పట్టు లంగలు పట్టు చీరలు అన్నీ ఎక్కలేనివి బయటకు వస్తాయి ఇగ ఆ నైన్ డేస్ ఆ నైన్ డేస్ బాగ ఆడతారు అల జెంట్స్కు ఆ నైన్ డేస్ ఇగ పిచ్చ లేస్తుండోచ్చు అనుకుంట అట్ల ఉంటది ఆ నైన్ డేస్ ఇగ లేడిస్ ఎక్కువ కనిపిస్తుంటారిగ మొత్తం ఇంక మొత్తం హడావిడులు ఉట్టాయి ఆ బాయ్స్ ఎక్కడ ఉంటారో కనిపిను కూడ కన్పియార్ తక్కువ అక్కడ మొత్తం అలా ఉంటది నైన్త్ ఇంక తర్వాత దసర రోజు మేము ఏం చేస్తామంటే మా దగ్గర స్పెషల్గా మేమున్న ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారన్నమాట ముస్లిమ్స్ ఎ గా ఉంటారు వాళ్ళకి వాళ్ళ టైం లో రంజాన్ టైం లో అయినా కూడా మాకు ఫుడ్ ఫుడ్ వాళ్ళు చేసుకునే మాకు ఇవ్వడం అట్లా చేస్తారన్నమాట ఆ బక్రీద్కి గానీ అయితే ఇంకా మేము కూడా అట్లాగే చేస్తాం ఇంకా మేము దసరాకి హలో వింటున్నావా ఉ దసరాకి ఇంకా మేము కూడా మా బాగా చేస్తాం పెద్ద వంటకాలు పని వాళ్ళని బేట్టి పెద్ద పెద్ద గిన్నెలలో వంటలు చేసేసి ఇంక అందరినీ ఇంటికి ఇన్వైట్ చేస్తాం వేరే చేసుకొని వాళ్ళు ఉంటారు కదా ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా వెరకి వాళ్ళని పిలిచి భోజనాలు అరేంజ్ చేస్తాము ఇగ సాయంత్రము ఇంకా అక్కడ గుడి దగ్గరికి వెళ్తాం అనమాట జమ్మి
ఉ
పెద్దవాళ్ళకి ఇ పెట్టేసి కాలు మొక్కుతాం అన్నమాట ఇక వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం అట్లా దసరా చాలా పెద్దగా చేస్తాము ఊ
ఓ అంతే మీ అంతా బాగా కాదు ఇక్కడ సింపుల్ గానే జరుగుతది
ఊ ఊ
ఊ
ఉహు
మరి ఇప్పుడు చేసినారా తినికి
ఆ చేసేసాను
ఆ
ఇంకా మీరు ఆ వేసేవి టైం లో ఎక్కడికైనా వెళ్ళారా
లేదక్క ఎక్కడికి వెళ్ళలేదు సరే అయితే ఉందునా
ఏ ఆ ఏ ఆగండి సెవెన్ మినిట్స్ అవుతుంది హలో సెవెన్ మినిట్స్ అవుతుందండి టెన్ మినిట్స్ మాట్లాడండి
టెన్ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ అయ్యింది
ఎక్కడైంది నా దాంట్లో కాలేదు ఓకే ఆ రాంగ్ చూపిస్తుంది నా దగ్గరా
ఉ
హ తక్కువ టైం చూపిస్తుందండి నా దగ్గర ఆ చూడండి
హలో చూసారా
ఆ ఎంత అవుతుంది
మీకి స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి
షేక్ షాప్ పెట్టారా ఏ నెంబర్ కి పెట్టారు
అ
ఆ హలో
ఆ చెప్పండి వింటున్నా
ఉ అవునా టెన్ మినిట్స్ అవుతుంది ఏంది నా దాంట్లో రాంగ్ చూపిస్తుంది అండి
అ ఆ సరే ఆ సరే